హలో
నమస్కారం అండ్
ఆ నమస్కారం నమస్కారం అండి బాగున్నాను మీరెలా ఉన్నారు.
ఆ బాగున్నామండి
ఊ ఇప్పుడూ నాకెందుకో ఆ ఏమన్నా అం
ఓహ్
వంటల గురించి మాట్లాడాలనిపిస్తుంది కొన్ని డౌట్స్ ఉన్నాయండి నాకు వంటల గురించీ.
ఒకే చెప్పండి.
అవును మీరు ఎక్స్పర్ట్ అని విన్నాను వంటల్ లో అందుకని మీకు టైం ఉందా ఇప్పుడు మాట్ ట్లాడడానికి ఒకా టు టెన్ మినిట్స్ అండి.
ఆ తప్పకుండా అండి ఉంది.
క్యు సో మచ్
కానీ నేను ఎక్స్పర్ట్ అయితే కాదండీ మా హస్బెండ్. కీ నచ్చినట్టైతే చేయగలను.
ఓకే అదే హస్బెండ్ కి నచ్చినట్టు చేయడం అంటేనే ఎక్స్పెక్ట్ అండి ఇప్పుడున్న వాళ్ళ్
అంటే అంత తొందరగా ఒప్పుకోరు అనా హస్బెండ్స్ అండి మీ ఉద్దేశం.
అంటే ఒప్పుకుంటారు ఎలా చేశినా కూడా ఒప్పుకుంటారు కానీ వాళ్ళు చేసే విధానంలో ఉంటుంది గద.
ఓకే అంటే పెళ్లి చేసేసుకుంటే ఎక్స్పర్ట్స్ అయిపోతారని మీ ఉద్దేశం.
ఆ ఆబ్వియస్లీ అయితారండి వాళ్ళు ఎందుకంటే బర్ తనేది వాళ్ళంతా భావిస్తార అనమాట అంత తనకు కడుపు నిండా మంచిగా పెట్టాలా అనేసి. ఈ మంచిగ తినాలా అని ఎంతో గొప్పగా ఆలోచిస్తారు అందుక్ కని రాకపోయినా గూడా నేర్చుకొని చేస్తారండి అది గొప్ప విషయం.
ఒకే ఒకే
నాకేంటంటే అండీ ఆ మా ఉన్న ప్రదేశంలో
హ్ము
బాగా ముద్దా తర్వాతా నాటుకోడి పులుసు
ఓకే
చాలా చాలా తినాలి అని అంటుంటారు కానీ మీ ఏరియాలో బాగా ఫేమస్ అని విన్నా ముద్ద అను నాటుకోడి పులుసు ఒకసారి నాకు రాగి ముద్ద ఎలా చేస్తారు ఆ నాటుకోడి పులుసు ఎలా చేస్తారు ఒకసారి చెప్పగలుతారా ప్లీజ్
తప్పకుండా అండి ఖచ్చితంగా చెప్తాను మీకు ఎలా అంటే ఎలా తెలిసిందండి ఎవరి ద్వారా తెలిసింది అంటే మా ప్రాంతంలో అది బాగా మంచి ఆదరణ పొందింది అని మీకెట్లా తెలిసిందండి
ఆ నేను చదువుకున్న రోజుల్లో మీ ఏరియాకిి సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు ఎప్పుడైనా రాండి రా మా ఊరికి మా ఊర్లో ముద్ద అను నాటుకోడి పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది తింటేగా కాని మర మరీ కావాలంటారు అని తను కూడా తీసుకొస్తా అన్నాడు కాని పాపం తను బిజీ షేడ్యుల్స్ వల్ల మాకు తీసుకురాలేకపోయాడు
ఓహోహో
కో దాని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది మీరు ఒకసారి నాకు చెప్తే నేను కూడా మా ఇంట్లో లో ఒకసారి ట్రై చేస్తానండి
తప్పకుండా అండి తప్పకుండా చెప్తాను ఇలా అడిగిన వాళ్ళకి చెప్పడం కూడా నా అదృష్టంలాగా నేను భావిస్తాను అంటే నేను నా చేతి నుంచి చి మేబి ఇప్పుడు పెట్టలేకపోయినా అట్లీస్ట్ నేను ఆ రెస్పి చెప్పగలిగాను అనుకో అది కూడా చాలా మంచిది కదా అండి మంచి విషయం మీరు చూసి నేర్చుకొని వండుకొని తిన్నారనుకో ఆ తృప్తి చాలా బాగుంటది
థాంక్యూ అండి
మీరు చేస్తారండి లేకపోతే ఈ రెస్ పి మీరు ఎవరికైనా షేర్ చేస్తారా
ఫస్ట్ నేను మీరు చెప్పిన విధానం ఫస్ట్ వచ్చేసి అది వర్కౌట్ అయింది బాగా ఉంది అంటే ఖచ్చితంగా నేను మీ పేరు ద్వారానే చాలా మందికి స్ప్రెడ్ చేస్తాను మీ ద్వారా నేర్చుకున్నాను మీ దగ్గర శిక్షణ పొందాను
టే మీరు వంట చేయగలుగు తార లేకపోతే ఎవరికన్నా చెప్పి చేయించుకుంటారా అని అంతే
లేదండి నాకు చేయడం ఇంట్రెస్ట్ యే అప్పుడప్పుడు సో అంటే నా భార్య బ్రహ్మాండంగా చేస్తది కాబట్టి మాకు అలాంటి అవకాశం ఎప్పుడు రాల డానికి
అవకాశాలు రావండి మనం తీసుకోవాలండి మనం అందిపుచ్చుకుంటే అవకాశం లు బాగుంటది కోరికోరి రావు కదండి అవకాశాలు
అదే అండి నేను చాలా సార్లు అలా అనుకున్నాను కాని అవకాసం తీసుకొని చేద్దామని బట్ నా భార్య చాలా బంగారం అండి తను నా మనసులోది ముందే తెలుసుకొని తను నన్ను కిచెన్ లో వరకు రానివ్వదండి సో అందుకని సో తను ఉన్నప్పుడు తనే
ఎప్పుడు అడగదా నాకు ఇది కావాలి చేసి పెట్టి అండి అని ఒక్కసారయినా
అడుగుతదండి అడిగినా నేను పోయి కిచెన్ లోకి వెళ్ళడం అనేది స్టార్ట్ చేస్తే తను నన్ను చూసి తట్ కట్టుకోలేదండి అయ్యో అయ్యో ఎందుకండి మీరు ఇంత పెద్ద హా అలా టేస్ట్ చేయలేదు అదృష్టం రాలేదండి తనూక సో నేను కిచెన్ లో వెళ్ళి ఇలాగా ఆ గంటి గానియాలనూ గ్యాస్ ముట్టియడం చూస్తే తను ఇందుకు చాలా ఆ బాధపడుతుంది ఎందుకు నా భర్తకి ఇంత పెద్ద పని నేను అప్పచెప్తున్నానా కష్టపెట్టకూడదనేసి చాలా నన్ని చాలా అప్యాయంగా చాలా ప్రేమగా చాలా చెప్పు చెప్పలేనండి దీని నిజంగా నా భార్య అనేది అంత బాగా చూసుకుంటుదండి
ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి మీ వైఫ్ ని ఇంతగా పోగుడుతున్నారు
అది శ్రీరామ చంద్ర వాళ్ళని అడగాలి నిజంగా
అంటే ఏ భర్త ఒక భార్య నీ ఇలా పొగొడ్డం అయితే నేను చూడలేదండి మొదటిసారి వింటున్నాను
ఓ నిజమా అండి
నిజమండి ఏ హస్బెండ్ అయినా అయ్యో మా భార్య ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఇది కావాలంటుంది అం ఈ ఈ సమాధానాల వస్ తయి ఏ భర్త నోటి నుంచి అయినా మొదటిసారి నేను ఇలా వింటున్నాను
ఓ నిజంగా నాకు అంటే నేన్ నేనైతే విన్నానండి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు భార్యల గురిం చి సో నా భార్య ఇలాగ అలాగ అనేసి నా భార్య వెనకుండే నేను ఇంత ముందుకేళ్తున్నాను ఆ తన నా జీవిత భావిస్వామి వల్ల నేను ఇంత ముందుకు వెళ్ళానని చాలా వింటూంటాను బట్ నా లైఫ్ లో కూడా అది నిజంగా జరిగిందండి అందుకనే నేను ఇంత ధైర్యంగా గొప్పగా మీకు చెప్పగలుగుతున్నాను
చాలా అదృష్టవంతులండి మీ భార్య
నిజంగా థ్యాంక్ యూ అండి
చెప్పనా అండి రెసిపీ చెప్
ప్లీజ్ అండి చెప్పండి ఎక్కడ బారెలకల్లి వెళ్ళిపోయింది ఇది మీక్ అంత ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది తెలుసుకోవాలి అది మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా కుదిరినప్పుడు మాట్లాడదాం అండి
అంత పొగిడిచుకుంటుందంటే మేబి నేను కొన్ని లక్షణాలు ఏమన్నా తీసుకోవచ్చు అని చిన్న ఆశ
మీ ఉ మీ స్వరాలతో వింటుంటే నాకు మీకు ఆల్రెడీ అవన్నీ క్వాలిటీస్ ఉన్నట్టే అనిపిస్తుందండి ఇందు గ్యాప్ వస్తుందండి చెప్పొచ్చు కదండి మీరు మాట్లాడచ్చు కదా గ్యాప్ ఎందుకొస్తుంది
ఒక్క మాట కూడా ఇట్లా పోవట్లే లేదండి అందుకు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇట్లుంటారా నిజంగానే
వాళ్ళ మనసులో ఉంటదండి బట్ కొంత ఒకసారి ఏమవుతదంటే చెప్పడానికి ఆ సందర్భం దొరకపోతుండొచ్చు అండి టైం దొరకపోతుండచ్చు బట్ వాళ్ళ మనసులో చాలా గుప్పడంత మనసు నీ మీద ప్రేమతో నీ నా నామస్మరణతో
మీరేమో నాకు ఒక అనుమానం వస్తుంది మీరు సీరియల్స్ చూస్తారు అనిపిస్తోంది నాకైతే ఆ వర్డ్స్ ఎట్లున్నాయి అం టే ఒకటి గుప్పెడంతా ఈ నేమ్ తో ఒక సీరియల్ ఉందండి ఫేమస్ సీరియల్
నాకైతే తేలేదండీ సీరియల్ నేనైతే చూడంనండి నాకు ఇష్టం లేదు సీరియల్స్ ఎందుకంటే సీరియల్స్ మేడం వల్ల చూడ్డం వల్ల ఎన్నో కుటుంబాలు దెబ్బతిన్నాయని నేను పేపర్ లో చూస్త తెలుసుకున్నాను
ఓకే
ఉమ్ ఎప్పుడో చిన్న అప్పుడు అమ్మ నాన్న కూర్చున్నప్పుడు భోజనం చేసేటప్పుడు అలా కూర్చున్నాను కానీ ఆ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అది నాకు చాలా బోరింగ్ అనిపించేది అది చూసిందే తల తిప్పుకుంటూ ఒక పదిసార్లు చూపిస్తారు ఆ షార్ట్ మరీ ఎట్లా చూస్తారు ఈ ఆడవాళ్ళు నిజంగా గ్రేట్ రా బాబాయ్ అనుకోండేవన్నీ
ఉహు
లైఫ్ లో ఎప్పుడూ చూడకూడదు అనుకున్నాను సీరియల్స్
ఓకే అండి నేను ఇప్పుడు చెప్తాను రెసిపీ అండి పాపం చాలా చాలా అంటే మిమ్మల్ని వేరే వేరే
ఆ మీరు ఆడవారు కదా సో భార్యలు అనే తలకి మీకు చాలా లోపల ఉప్పొం ఉంటుంది అది ఎప్పుడైనా మళ్ళ తెలుసుకుందామండి నిజంగా లో ఉన్న ఆ క్వాలిటీస్ అన్ని
అండి నాలో ఉన్న శక్తి పైకి లేచింది ఆ మాటలు వింటంటే ఓకే అండి ఫస్ట్ నాటుకోడి ఉంటుంది కదా అంటే మన దగ్గరలోనే దొరు అండి మా ప్రాంతంలో అయితే పెంచుతారండి నాటుకోళ్ళు చానా అవైలబుల్ గా దొరుకుతాయి
అవునండి పెంచుతారా
వేర దూరం వెళ్లాల్సిన అవసరం లేదు అంటే నార్మల్ చిన్న చి రైతులనే కాదండి అవి పెంచడానికి ఫార్మ్స్ పెట్టుకోవడం షెట్లు ఇట్లా ఏం ఉండదు ఇప్పుడు ఎవరైతే రైతులు ఉంటారు చిన్న చిన్న పొలాలు పెట్టుకుని అట్లాంటి వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఈజీ
ఓ ఎంత ఉంటదండి కాస్ట్
ఉంటదండి కేజీ ఒక ఆరు వందలు ఆ మధ్యలో ఉంటుందండి అంటే దానికి ఎందుకు అంత డిమాండ్ నాటుకోడి అనేటప్పటికి
ఎందుకంత డిమాండ్ అండి తెలుసుకోవచ్చ
దండి నాకైతే
ఎందుకలా మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఇలా చెప్తారని నాటుకోడి మీరు అంత బాగా చేసేవాళ్ళు మీ ప్రాంతంలో ఫేమస్ అంటే కాస్ట్ మామూలు దానితో పోలిస్తే ఇది డిఫరెంట్గా ఉంది అంటే సమ్థింగ్ ఉండాలనే అనుకుంటారు కదా
అంటే అది నాటు కోడి అనేటప్పుటికి అది మన సరౌడింగ్ లో పెరుగుతది అండి మన ఏరియాలోనే మన ఇంటి వాతావరణంలో పెరుగుతుంది అది
ఓ అచ్చా హు
తినడం అంటే దానికి ఎట్లాంటి ఇంజెక్షన్స్ చేయము ఇప్పుడు బయటి చికెన్ ఉంటాయి ఆ
ఎలాంటి ఫుడ్ పెట్టి దాన్ని పోషిస్తారు
ఆ రాగులు అంట జొన్నలు
ఓ
వడ్లు బియ్యము ఇట్లాంటి మనకు నేచర్లో ఏవి దొరుకుతాయో అట్లాంటి ఫుడ్డే
అది మనం తినం మనం తినుకోకుండా కోడి కి పెట్టి దాన్ని మనం తింటున్నాము
అవునవును మంచి ఫుడ్ దానిలో పెట్టేస్తున్నాము
ఓకే
ఆ మనం ఏదైతే ఫుడ్ మర్చిపోయినామో మనుషులు అట్లాంటి ఫుడ్డే దానికి వేస్ స్తున్నాం కోళ్లకి మంచి ఫుడ్ ఉందది బాగా మనకు చేలల్లో ని మన పొలాల్లో మంచిగా అక్కడక్కడ చిన్న చిన్న కీటకాలను తినడం గాని
ఓకే
తాగడం కానీ అట్లా నేచర్ లో పెరుగుతుంది కాబట్టి మేబీ అందుకే నేమో నాటుకోడి అంటేనే అంత డి మాండ్ ఉంటుంది
ఊహూ ఓకే ఓకే
ఆ టేస్ట్ కూడా అట్లా ఉంటుందేమో అండి డిఫరెంట్ అంటే మా ఊరంటే కొంచెం బావుంటుంది లేండి అందుకే అంత టేస్ట్ అనిపిస్తందేమో
ఓ మీరు మీ ఊరి గురించి చెప్తే ఇంకా స్టార్ట్ చేస్తారేమో అండి ఎక్కువ కోడి గురించి రండి
కో అదేనండి మంచి కోడి ఏదన్నా నాటు కోడి తీసుకొని ఆ దాన్ని క్లీన్ చేసేసుకొని మంచిగా
ఓకే
మసాలాలు కూడా కొన్ని స్పెసిఫిక్ ఉంటాయండి ఎక్కువ మసాలాలు వేయకుండా అంటే ఈ గసాలుగాని గసాలు గాని ఆ కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి గాని జీడిపప్పులు
ఓకే
గసాలు ఇవన్నీ మంచిగా నానబెట్టి వేసుకొని ఒక వన్ అవర్ ముందే
ఓహో
ఈ అంత మసాలా దినుసులు ఆ లవంగాలు దాల్చిన చెక్క యాలకులు అంట మిరియాలు ఒట్టిమిరపకాయలు ధనియాలు ఇట్లాంటివన్నీ మంచి మంచిగా అంటే తక్కువ క్వాంటిటీలో అయినాఅవి టేస్ట్ ఎక్కువ అనిపిస్తు మనం ఎక్కువ వేసేస్తామనుకో అది మసాలాగా అయిపోతదండి
ఓకే ఓకే సో అంటే ఇప్పుడు స్పైసీగా ఉంటే బావుంటదా నాట్ కోడి పుల్స్ మీడియం గా ఉంటే బావుంటదా ఎలా ఉంటే బావుంటందండి అందులో ముద్దకి బాగుంటద కాంబినేషన్ రైస్ కి బాగుంటుదా లే అంటే మసాలా అన్నం కి బాగుంటుద
మా ప్రాంతంలో అయితే ఈ మసాలా అన్నం అం రైస్ ఎక్కువ ఉండవండి అసలు మేం చూ చూడ్డం అంటూ ఎక్కువ ఉండవు అంతా రాగి ముద్ద ఎక్కువ ఏ కర్రీలేకైనా చట్నీ స్ లే కానీ దేంట్లోకైనా రాగి ముద్దనే ఎక్కువ వాడతారండి
అదే నేను కూడా విన్నా అండి రాగి ముద్ద అటు సైడ్ చాలా మంచిగ ఉంటది చానా కాంబినేషన్ చాలా బావుంటుందండి సో అందుకనే అవే అడగాలన్పి